ఆ
చెప్పు
ఆ ఆయితే ఏంటం టే తనీ ఏమన్నది అయితే సార్ ఏమన్నాడు సార్ కూడా నేను చెప్పేది వినట్లేదు నువ్వు అసలు అంటే ఏమంటాడు తను నాకు రెస్పెక్ట్ ఇయదంటే నీ రెస్పెక్టా నేను మెయిల్ పెట్టాను నువ్వు క్లాస్ కి రాలేదని ఇది నీ రెస్పెక్టా నువ్వు రిప్లై కూడా ఇవ్వలేదంటే నాకు తెలీదు విజి క్ట్ అంటే దానికి రిప్లై ఈయ్యాలని అదేదో అన్నాడు డి అటెండెన్స్ కి క్లాస్ కి రావు ఏం రావంటే సార్ ఇక్కడ జరిగేది వేరు ఇది మీరు అడిగేది వేరు అని చెప్పాను సారేమన్నాడు అ ఆమెమంటుంది సారే మన్నడు సారీ చెప్పు తనకి అని అన్నాడు తను నాకు సారీ చెప్ చెప్పి త నన్ను సారీ సార్ స్వారీ చెప్పమన్న నేనుమన్నాను నేను సోరీ చెప్పను అన్నా తనే ఏమన్నా నాకు ఇలా సోరీ అవసరం లేదు సార్ అందరి ముందు నాకు స్వారీ చెప్పాలి
అబ్బా చిన్న కతుగదా అవది టింగు టింగు అని రెండు పీకాల
నేను నేను అస్సల్ చెప్పన్ సార్ అన్న సారే మన్నడు ని నేను అస్సలు చెప్పన్నన్నాను సార్ ఇంకా దానితో కామ్ అయిపోయాడు సరే నేనును ఇంకోసారి నెక్స్ట్ క్లాస్ కి రావద్దు నెక్స్ట్ క్లాస్ కి రాకపోతే నేను ఎం సి సి లో నుంచి తీసేస్తా అది ఇది అన్నాడు నాకు ఏడ్పు వచ్చింది. నేను నాకు ఏర్పు వస్తుంది అప్పటికి నేను ఏమన్నాను నేను ఎన్సిసి ఓకే రాను సార్ నేను రిజిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేస్తాను అంటే సరే సబ్మిట్ చేయని చెప్పడు. సబ్మిట్ చేశాను అయిపోయింది అక్కడికి అది మ్యాటర్.
చిన్న కథ కాదు అయితే
పెద్దదే
హా ఏం చేశాడే మరి ఓవర్ చేసి ఉంటాడు అ ఓవర్క్షన్ బాగా చేసి ఉంటది.
ఉమ్
ఇంకా ఇంకో స్టోరీ చెప్ కు
ఇంకొక స్టోరీ ఏం చెప్పలి ఆవ్వు అన్నద్దు నువ్వు నువ్వు కూడా మాట్లాడాలి అక్కడ ఇద్దరు ఈక్వల్ కమ్యూనికేషన్ ఉండాలి.
ఎవడ్ నిక్ చెప్పింది
ఎ దాంట్లో రూల్స్ ఉంటాయ్ ద రూల్స్ లో చూసాను
చదివినవ
ఉమ్ చదవను మెస్లు ఏం పెట్టారు?
అన్నం పెట్టారు పప్పు పెట్టారు పూరీ పెట్టారు. చపాతీ పెట్టారు.
ఉమ్ తిన్నావా మరి నువ్వు?
తింటు మాట్లాడుతూ ఉన్నా
మెస్ ఒకరికే ఒకదివే వెళ్తున్నావా? ఎందుకు అలా
ఎందుకలా అంటే జీవన్ గాడు ఇంటర్నేషనల్ కట్టుకోండు.
ఉమ్
హాసనీ వాళ్ళు బిర్యానీకి వెళ్తారు.
ఉమ్
రితేష్ గడ ఏమో వాడు డి బ్లాక్ నుండి దిగాలి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు అప్పటి దాకా నేను వెయిట్ చేయలేను.
ఉమ్
శ్రీహరి గడ ఏమో ఫిఫ్త్ ఫ్లోర్ పవన్ గడతో వస్తారు, లేదా వాడ ఒక్కడే వస్తారు వాడ ఆన్లైన్ క్లాసు తీసుకోమని చేపిందు నక్
ఉమ్ అవునవును
అది సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోతుదంట అప్పుడుొక్కడు.
ఉమ్
అది కాక వాళ్ళువరు సౌత్ మెస్ కి రారు
ఓకే
నాకేమో సౌత్ మస్ నచ్చదు
ఆ అవును
అందుగాని నేను వచ్చేస్తా
ఉమ్ ఉమ్
రామ్నా శ్రీహరి గది అల్లో చేయరు నా త్ మెస్సులో నార్తోలలేక లేడు అని అవును
ఓకే
వన్నలలో చేయర సేరుగాని
ఎందుకు
తెలుగుళ ఎక్క్ ఉండగా నార్ న్నాలో జత అస నిదుగా నేను చెప్పడం మర్చిపోయినా అసలు స్రీ అరి మే చాలు గడ్డం మొత్తం తీసేసిండు చూసావా ఉదయశ్వరి నడు ఒకసారి
అవును శ్రీహరి మీసాలు గడ్డలు అన్ని తీససాడంట కదా ఫ చూసిందంట కదా ఏం లేదంట కదా ఎప్పుడుూస నిన్న చూసిందంట
నిన్న కా అదు నిన్న ఈ వి చ స
అవునా నిన్న వి అయితే మేమ్ రేపు చూస్తాం లో అసలు ఇవాళ క్లాస్ కి ఉదయం కూడా వెళ్లేదు కదా
అవునా ఎలాస కొ వచ్చిది
ఎందుకలా
మసలగడ్డలు తిట్ అబ్బాయిలు వెంతగాంటారు సరే గడ్డ అన్నా ఓకే నిసం తీసేస్త ఎలా ఉంటంది తెలుసు ఆ
తెలుసు తెలుసు కాని ఎందుకు చేసేసాడు అబ్బాయి అలా
కటిన్ షాప్ క వెళ్ళిందంట ఇప్పుడు లాంగ్ హయిర్ బేస్తుండగా అయితే కటింగ్ షాప్ క వెళ్తే గడ్డంం రాట్లేదు ఏం చెయాలన్నా అంట వాడన్న అంట క్లీన్ చేయ కొట్టడి అనంట
హ
బ్లేడ్ పెట్టి పించు కొట్టంటే సరే అని కొట్టిండి దాని తర్వాత మిసన్ రావట్లేదు ఏం చేయాలంటే పవన్ గడ ఏమో క్లీన్ చేయకట్టరా మసం కూడా అన్నంట దానికి కూడా క్లీన్ టింది
బస్ అది ఎవరైనా అబ్బాయిలు మీసాలు తీసేస్తారా మొత్తానికి ఉదయ్ ఉదయ అంట రేపు పక్కా క్లాస్ కి పోతుదంట ఎందుకంటే తెలుసా
ఆ
శ్రీహరిన్ గడానికినికి
ఆ ఐను కు అమ్మా ఓద్దమ్మా తెలిస్తే వామ్మో సీరియస్ అయిపోతాడు హు
ఎలా తిరగా ఎట్ట తెలుసా క్యాప్ పెట్టుకొని తిరుగుతుండువాడు
అవునా
ఆ
మన కాలేజీ లోనా
ఆ
ఆ చెప్పు
చెప్పు చెప్పు నువ్వే
నువ్వే చెప్పు
ఆ మన కాలేజ్ లో కబడ్డీ లో ఓకన్న ఉం టడు నిక్ తెలుసా తెల్సా నీకు ఎట్ల తెలుసు
వాళ్ళ అందరు నా దోస్తులు లే గని చెప్పు
నీ దోస్తా ఆయన
అవును సాయి మధు
నీత ఆ నాకు ఎవర వద్దు తండీ నాకెవరోద్దు అయితే ఆ సాయి ఉన్నాడ్ చూడు ఆ అన్న అయితే ఆ అబ్బాయి అంట నన్ను లవ్ చేశాడంట
అబ్బూ
అబ్బో ఈ పెద్ద కథే ఫ ఫస్ట్ ఇయర్ లోనే నేను అర్ఫత్తో లవ్ ల్ పోయిన తర్వాత నాకు ఒక అమ్మాయి మా ఎన్సిసి లో ప్రసన్న తెలుసు కదా ఒక అమ్మాయి చెబ్బి చబ్బీగుంటది
హుహు
ఆ అమ్మాయి వచ్చి నీ నువ్వు కమిటేడా అన్నది ఆ అదే అరఫత్తో వన్ మంత్ అయిపోయింది అనుకుం రిలేషన్ లోకి పోయి అవును అని చెప్పినాను అంతే అక్కడికి వదిలే సాను క్యాంప్కి వచ్చినప్పుడు తను చెప్పింది నాకు ఆ రోజు ఎందుకు అడిగానంట అంటే ఇలా ఈ సాయి ఇలా అడుగుమన్నాడు ఏమని చెప్పింది తెలుసా నేను చెప్పింది నువ్వు నేను చెప్పేది నిజమో కాదో నువ్ నాకు చెప్పు చెప్పాలి ఆయనని ఫ్రెండ్ అంటున్నావు అయితే ఆ అబ్బాయి ఇప్పటివరకి ఎవరు ఏ అమ్మాయితో మాట్లాడలేదు ఆ గుజరాత్ అమ్మాయిలు కూడా ఆ అబ్బాయికి ప్రపోజ్ చేశారు కానీ ఆయనకి నువ్వే నచ్చావు అని చెప్పింది జోక్ నువ్ అయితే నవ్వకు నేను చచ్చిపోతున్నా అని చెప్పేటప్పుడు నాకే నవ్వు వస్తుంది అసలు చెప్పు చెప్పు ఇది నిజమా అట్ల చెప్పింది ఆమె ఆ అబ్బాయి చాలా మంచోడు వాళ్ళ క్లాస్ అమ్మాయితో కూడా మాట్లాడడు ఆ ఉరికే ఊ కే పిల్చి ఊకే నన్ను డైవర్ట్ చేయడానికే ట్రై చేస్తారు అర్ఫత్ అర్ఫత్ అట్లా అర్ఫత్ కానీ బెస్ట్ మీరిద్దరు బాగుంటారు అట్లా ఇలా అంటారు
తూర్పు తిరిగి దండం పెట్టు
తూర్పు తిరిగి దండం పెట్టుకొని నేమ్ పెట్టను చెప్పు నువ్వు నాకు అబ్బాయి గురించి అంటే ఇప్పుడు నేను ఊరికే అడగట్లేదు అంటే ఆ అబ్బాయి మంచోడే కా కబడ్డీ మీద ఉన్న ఆ డెడికేషన్ మంచిదే ఇదేంది అని నేను అడుగుతున్నాను
ఏమో సార్ మాకి కనపడదు ఆయన లేడు ఇప్పుడు వెళ్ళిపోయిండు ఫోర్ ర్త్ ఇయర్ అయిపోయిందిగా
వును వెళ్ళిపోయాడు నాకు తెలుసులే
అ నాకు ఇప్పుడుకో డౌట్ తెలుసా ఆ
ఆ
ఇప్పుడు జూనియర్ అమ్మాయిల న్నారుకో
ఆ
అదేంటో మరి సినియర్ అబ్బాయిలని లవ్ చేస్తారు ఎందుకో నాకు ఇప్పుడుకి అర్థం కాదు
జూనియర్ అమ్మాయిలు సీనియర్ అబ్బాయిలను లవ్ చేస్తారా
ఆ సీనియర్ అబ్బాయిలు కూడా జూనియర్ అమ్బయిలు లవ్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకొ నాకు అర్థం కాదు
ఒక్క నిమిషం ఈ ఎగ్జాంపుల్ నాకెందుకు చెప్తున్నావ్ ఫస్ట్ నువ్వు ఆ అబ్బాయి నన్ను లవ్ చేసాడు నేనేమి అబ్బాయిని ల చేయలేదు ఇ తొక్క తొక్కల ఎగ్జాంపుల్ నాకు చెప్పకు నేను నా ప్యార్లల్ లోనే లవ్ జేశాను
చె చెప్పేదిను
ఆ
అంటే అటు నుండి ఇటు ఇటు నుండి అటు కూడా చెప్పింది నేను
ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయ్ అమ్మాయిలకి ఎప్పుడైనా వాళ్ళు లవర్ సీనియర్ వాళ్ళ ఎక్కువ నచ్చుతారు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మ్యాగ్జిమమం అబ్బాయిలకి అవు అవును తక్కువ అంటే ఫస్ట్ వాళ ప్యార్లల్లో ఉన్న అమ్మాయిలు వాళ్ళు సెట్ కారు సెట్ కాక జూనియర్స్ ని ట్రై చేస్తారు
ఎందుకు అలా
కాలంటే ఆ ఇప్పుడు ఆ వాళ్ళు సెట్ గారు ఇప్పుడు నీకు చూడు మన పేర్లలో అందరు ఇప్పుడు మనం మన క్లాసు లో అందరు చూసిన మోహ ముఖాలు మళ్ళీ వాళ్ళందరికీ కమిటెడ్ కమిటెడ్ ఉండి ఉండిపొ తారు ఖాళీగా ఉన్న వాళ్ళు జూనియర్స్ ని ట్రై చేస్తారు కొత్తగా వస్తారు కదా
వా ఏమన్నా చెప్పినవా అసలు ఏమన్నా చెప్పినవా ఆ చిన్న కథ కాది ఇది
ఆ
సూపరు ఇంకెంత ఉంది మీ అప్పు
నా అప్పు ఏం లేదు ఇంకా ఫైవ్ నా అప్పు ఫోర్ ఉంది అంతే
అయిపోయిందన్నవ్
ఫోర్ తీసిన కదా నేను ఫోర్ తీస్తే ఫైవ్ తీస ఫైవ్ తీసినాన పడ్డాయి మిగతావి ఒక ఫైవ్ బై అంతే మీతో బడ్ నేను లెవెన్ ఏసాను లెవెన్ ఏస్ ఏ స్వారీ నైన్ ఏసాను ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడ్డాయ్ జన్ పోయినయ్ ప్రాఫిట్ తో పోయినాయ్ ప్రాఫిట్ ఫైవ్ హండ్రెడ్ వచ్ చెయ్ నాకు ఆ ప్రాఫిట్ తో కూడా పోయినాయి ఫైవ్ పోయినాయి మొత్తానికి
సూపర్ సూపర్
అది మ్యాటర్ ఏం కాదులే
కే పనుకో
అంతేం లేదు అయిపోతది లే సెట్ చేసుకుండా సూడు ఇవాళ అయిపోతది ఇవాళ నైట్ కి అలా అలా చూద్దాం
అ రెం వేల బత రోజు నలకి వన్ మంత్ రెండు వేల మీ మామ్మీళ్ళ
ఆ
టూ థౌసండ్ పంపిస్తున్నారా
ఆ పంపిస్తారు కదా
చెప్తారు బ అంటే ఎట్లా అప్పు చె
అట్లా చెప్తే ఇంకా మను చెప్పాను టెన్షన్ పడుతుందని క్లియర్ అయిపో క్లియర్ అయిపోయిందని చెప్పను చెన్నాను అది చెప్పుకుంటుండే అప్పుడే చెప్పుకుంటూ అయిపోది కదా భాయి నాకు తెలివి లేదు బీ తెలివి ఉన్నా అని అనుకుంటాను తెలియదు తక్కువ పనులు చేశాను నేను ఏం కాదులే పెడుయిపోయి అయియి అయితే ఒక కొంచెం క్లియర్ చేసుకుంటే అయిపోతారు
అ
నీకు తెలుసా నా బర్త్డే టైం అపోంది టైమ్ అపోంది నెక్స్ట్ కాల్ ఇస్తా